హలో
ఆ హలో
హాయ్
హాయి్
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఉట్టిగానే కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
ఎమ్లె
తిన్నార
తింటున్నా
ఏం చేూస్తున్నార్ ప్రజెంట్ వర్క్
బ్యాంకులో చేస్తున్న
ఎక్కడ
హెచ్ పీ డీ స్
అవున ఏ బ్యాంక్
యాక్సిస్
హా యాక్సెస్ లో చేస్తున్నారా నేను ఇంకేం చేయట్లేదండి నేను టాలీ కోచింగ్ తీసుకొని ప్రజెంట్ అయితే ఖాళీగానె ఉన్నా జాబ్స్ చూసుకుంటున్నా హా కోచింగ్ అయిపోయింది
ఊహు ప్లేస్మెంట్స్ అట్లేం లేదా
ప్లేస్మెంట్స్ కోసమే చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఏం లేవు ఖాళీగా
అహా
సమ్మర్ లో వస్తాయి అనేసి అంటే ఇక ప్రాక్టీస్ లో ఉన్నా
ఆ కన్ఫామ
ఉమ్ కన్ఫర్మ్ గయితె వస్
ఉ బేసిక్ సాలరీ ఎంత ఉంటది మరి
స్టార్టింగ్ ట్వెల్వ్ కే ఉంటదేమో మీది ఎంతుంది
ఇది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్
ఓకే ఎన్ని మంత్స్ అవుతుంది ఇప్పుడు జాయిన్ చేయ్
నేను లాస్ట్ మంత్ే జాయిన్ అయిన లెవెన్ కి
ఫిబ్రవరి లెవెన్తా
హు
ఇప్పుడు వన్ మంత్ అయిందా
అవ్వలేదు అయితది
నెక్స్ట్ే నెక్స్ట్ డేకి వన్ మంత్ అయిద్దెమో
హు
మీకిచ్చే ప్రజెంట్ శాలరీ ఎంత
ప్రెజెంట్ అంటే ఇంక పర్లేదు
ఉ
ఇప్పుడు ఈ మంత్ కి
రోల్ ఏంటిది మీర్ చేసేది అందులో
దాంట్లో ఇప్పుడు అకౌంట్స్ ఉంటాయి కదా
ఉమ్
అకౌంట్స్ ఓపెనింగ్ ఇప్పుడూ ఎల్ఐసిస్ అట్లా ఉంటాయి కదా పర్సనల్ లోన్స్ లోన్స్ అవన్నీ చేంయాలి
వునా
హ
ఎక్కడ ఉంటున్నారు హైదరాబాద్ లో
దిల్ కుశ నగర్
హాస్టలా రూమా
హాస్టల్
మేడం
అవును
ఎంత హాస్టల్ ఫి ఎంత
ఫోర్ త్రీ
మీరు చేసే ఏరియా
ఇది చెంద అంబట్
హ
చంద్ర ఏన్ గు
డిగ్రీ నా ఇంకాడ నుంచి
దూరమే
అవును ఎలా వెళ్తారు
బస్ ఉ చేద
ఓకే ఫ్రీ బసా
హ
అ ఎలా ఉంది మరి హాస్టల్ ఫెసిలిటీ ఇది బాగానే ఉందా
బానే ఉంది
లంచ్ తీసుకెళ్తారు ఆఫ్టర్నూన్ ఇంకేంటి ఏం చేసి సార్ మరి జాబ్ వర్క్ కాకుండా ఇంకేం చేస్తారు
ఆ అదే ఇపో తెలిడే మొత్తం
టైమింగ్స్ ఏమింటది
నైన్ టు సెవెన్
మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెనా
ఇయి
హ హ మేబీ సర్వర్ ఇష్యూ ప్రాబ్లమ్ అనుకుంటా కదా వా వాయిస్ బ్రేక్ అవుతుంది
నాకేం లేదు కదా
నాకు మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఆహా
అలా హాలిడేస్ ఉంటాయా మీకు ఇప్పుడు ఇందులో
హాలిడేస్ అంటే ఉంటాయి్
వీక్లీ సండేనే సెకం సటర్డే టూ డేస్ా
సెకండ్ సటర్డే ఫోర్త్ సటర్డే రిమైనింగ్ సండేస్
ఇప్పుడు నార్మల్గా సాటర్డే హాఫ్ డేనా
లేదు వర్ ఫుల్ డేనే సెకడ్ సెకడ్ సటర్డే ఫోర్ సటర్డేయితే హల్డే
అవునా
ఆ
మరి హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళి వస్తారా మరి మీ ఇంటికి
అ లేే ఇదు
నార్మల్ గా మరి డోర్ ప్లాన్స్ చేస్తారారిము అక్కడ నుంచి
హ్మ్ ఏం ప్లాన్స్ లేవు
ఇప్పుడు దాకట్టి వెళ్ళలేదా మరి
ఎటు వేలలా హాస్టల్ లోనే
హాస్టల్ లో ఉంటున్నారా ఫ్రెండ్స్ అయ్యారా మరి కొలీగ్స్
అంటే మా ఫ్రెండ్ ఉంది డిగ్రీ ఫ్రెండ్ ఉంది తనతో పాటు ఉంటున్నా
ఓకే ఓకే తనీ ఏం చేస్తుంది మరి
ఆమనా అలాగే
ఎన్ని ఇయర్స్ అయింది చేయబట్టి
ఇప్పుడు సేమ్ అమ్మే సెవెన్ కి జాయిన్ అయ్యంది
ఎవర్ ఎవరు రిఫర్ చేశారు మీకు ఈ జబు
అప్నా యాప్
హ
అప్నా యాపు ఉంది కద
ఓకే యాప్ లోనా
ఆ
చల్లార అయితే
ఆ
హ్మ్ ఇప్పుడు మీ కోచింగ్ మొత్తం అయిపోయిందా అది
కోచింగ్ ఉంది అంటే కోచింగ్ అంటే అయిపోయింది కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా రాసుకోవడమే ఇంకా కోచింగ్ ఏం ఉంటది
ఓకే నంద్యాల నుంచి ఇక మొత్తం వచ్చేసారా కంప్లీట్గా ఈక లేకపోతే
వచ్చేసా అంటే వెళ్తా జూన్ జులై
మ్మ్ జూన్ లో వెళ్తారా మళ్ళీ
అవును అంటే తర్వాత ఉన్నాయి ఎగ్జామ్స్
హ్మ్
అందుకే వెళ్తా
స్త్రీమి రండి సేపటికి రాస్తూనే ఉండాలవి
ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ ఏ ఇయర్కి ఆ ఇయరే ఉంటుంది లాస్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఈసారి మెయిన్స్ కి ఉండదు
మ్మ్
దేన దానికే ఉంటది
అవునా ఇప్పుడు మీర ఇద్దరే ఉంటారా అయ్యా మీరు మీ ఫ్రెండ్
అంటే వాళ్ళతో ఆమెతో పాటు ఉన్నారు ఫ్రెండ్స్
హ్మ్
వాళ్ళు ముగ్గురు నేను నలుగురం హ్మ్
ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరమ్ మరి ఎక్కడే రంజాన్ కి ఇన్వైట్ చేయడానికి
ఇ ఎవరు లేరు అమ్మా ఈ ఈ ఏరియా మొత్తం వాల్ అ అమ్మా హిందరాదు ఏం రాదు ఏం చేయాలో ఏమో ఏం అర్థం ఈ ఆ ఇది ఏరియా మొత్తం వాళ్ళే
ముస్లిమ్స్ ఎనా
ఆ మొత్తం ముస్లింసే
మరి ఫ్రెండ్స్ చేసుకోండి రంజాన్ లో ఇన్విటేషన్ వస్తాది
ఫ్రెండా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కదానే ఫీమేల్ అంటే స్టాప్ మొత్తం మేజ్ ఒహ్హస్
సర్లేండి మా ఇంటికి రండి ఫెస్టివల్ కి
హ్మ్ వచ్చి ఒక రోజు రావడానికి ఒక రోజు పోడానికి ఇంకా ఉండడం ఏమి ఉండదు ఉంటే నైట్ స్టే చేయడమే
అందుకే ఏం చేయండి అంటే రావడమే డైరెక్ట్ మా ఇంటికి రండి
హ్మ్
టే ఆ మార్నింగ్ ఫెస్టివల్ చేసేసుకుని మళ్లీ మళ్ళర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి బస్ ఉంట డైరెక్ట్ జస్ చుప్ నగర్ బస్ ఉంటుంది
ఉమ్
ఆ బస్ ఎక్కితే మళ్ళీ మీరు ఎయిట్ థర్టీ లోపు ఇ దరుశక్ నగర్ లో దిగేస్తారు
మరి ఆడ నుంచి ఇడకి ఎవరు వస్తారు
టైమింగ్ ఏమీ టైమింగ్ ఎప్పుడు
నేను ఆడ నుంచి ఎయిట్ అట్ల స్టార్ట్ అయితే వచ్చేసరికి నైన్ అయితాది
నైన్ థర్టీ ఐది హాఫ్ టెన్ అవర్ డిలే ఐది
మా తాత పర్మిషన్ ఇస్తాడు
లేకపోతే ఒక రోజు లీవ్ పెట్టేసుకుండి అయిపియిది
హ్మ్ నేను చేసేద అట్టట్టా నాకు లీవులు కూడా ఇస్తార
హ్మ్ నార్మల్ గా ఫెస్టివల్ కి హాలిడేనే ఉంటది కదా టూ డేస్
ఆ ఉందిలే వాళే ఉంది
ఆ అదే ఆ హాలిడేఎంజాయ్ చేస్త అయిపోది ఇప్పుడు ముస్లిం స్టాప్ ఉంటే ఎలాగైనా టూ డేస్ ఇస్తారు ఎందుకంటే
ఆహా అంటే ఇప్పుడు మాకు నార్మల్ యాప్ ఉంటుంది అటనన్స్ కి అందులోనే హాలిడేస్ అన్ని ఉంటాయి ఇంకా వాళ్ళు పట్టికలర్గా తీసుకోవడం ఉండదు
హ్మ్
ఆ
అదే అదేే సే అంది కే దే అడుగుతు నా ఇన్విటేషన్ ఇద్దామనేసి అంది కే మా ఫెస్టివల్ కి ఇన్వైట్ చేద్దామనేసి అడుతున్నా
ఉమ్ హ్మ్
మరి మీరు ఏమైనా ప్లాన్స్ చేసుకోవచ్చు కదా టూ డేస్ హాలిడేస్ ఉన్నప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళి రావడానికి
ఉమ్ ఇదొక పెద్ద టూరిస్ట్ ఏరియా
చాలా మంది వస్తారు కదాండి టూరిస్ట్ ప్లేస్ అని
వస్తరు
హ్మ్ చార్మినార్ అని మక్కా మసీద్ అని బిర్లా మందిర్ అని గోల్కొండ ఫోర్ట్ అని
అమ్మో ఏం ఏడుస్తున్నాడు కదా
అవును మా అక్క వాళ్ళ పిల్లలు
ఉమ్ హ్మ్
ఉమ్ కోకోనేట్ ఆయిల్ డబ్బా మొత్తం ఖాళీ చేసింది
హ్మ్
ఇదే కొట్టింది
ఉందా లేదా చిన్నపిల్లలా
ఉమ్
అంటే మం మమ్మీ అంటున్నారు చిన్నపిల్లల అంటున్నా
ఆ చిన్న పిల్లే మా అక్క వాళ్ళ పాప
ఆ
మా అక్క వాళ్ళ పాప ఇంకేంటి విశేషాలు
ఏం లే
ఏం చేసారు మరి లంచ్ లో
హొ ఏం లంచో ఏంటో
హాస్టల్ ఫుడ్ కాబట్టి కొంచం ఇంటి ఫుడ్ ని మిస్ అవుతున్నారేమో కదా ఇంటి ఫుడ్ ని మిస్ అవుతున్నారేమో కదా హాస్టల్ ఫు
అవును మరి
ఉమ్ ఇంకేమి అవును
ఎంతసేపు మాట్లాడాలి
సరే అండి నేను తర్వాత మళ్ళీ చేస్తా
ఆ ఓకే